ఏం లేదండి ఊరికే ఉన్నాం మీర్ ఏం చేస్తున్నారు
ఏం లేదు మామూలుగానే పడుకొని దోళ్లుతా ఉన్నా అండి
తిన్నారా
ఆ తిన్నాను పప్పు బువ్వ పెరుగన్నం
ఉహ్మ్ దానిలో పిక్లెస్ పోలే పొప్పణం లోకి నెయ్
ఆ నెయ్యి వేస్తాగా నెయ్యి లేదు నాక్కడ ఐపోయిన్ది
ఓకే అయినాప్పుడు ఫుడ్డే అప్పుడు ఫుడ్
మీరు తిన్నారా
తిన్నాను యాక్టుల్లి ఆ మేము మన ట్రిప్కెల్లం మాన్మాట అసల్ అక్కడికి పోయినక్కా మన ఆంధ్ర ఫుడ్ ఎంత ఎంత మిస్ ఐనానంటే అసలు బా అసల్లోదులే మొన్నమేము త ఆ తమిళనాడులో అరుణాచల్ లెంకి పొండికి పోయినం ఫ్యామిలీతో
పవ్చ్ నేను కూడా అంతకు ముందు పోయినా ఎప్పుడు మీరు ఆ లాస్ట్ సంవత్సరం ఎమో పోయిన
ఆ
ఆ అప్పుడు కూడా అసల్ నాకైతే కాళ్ళు నొప్పులు కుట్టిపెన్నాయి అసలు అది ఎండకన్మాట మధ్యాహ్నము గిరిప్రే నలు చెస్నమ
ఆ
సో ఇంగ ఏమీ రెండు డబల్ డబల్ సాక్స్లేస్ కున్నా కూడా ఇగ అట్లేఆపోయింది బొబ్బలోచి అమ్మో నేను నడవలేకపోయినా
మేమేమైంది అంటే ఆ ఈ రోజు ఈవినింగ్ ఇట్లా మా ఊరు నుంచి స్టార్ట్ అయినాం అన్మాట ఒక మీ ఈవినింగ్ ఫోర్ పైన ఫైవ్ పైన అట్లా అట్లా స్టార్ట్ అంటే అక్కడ అర్లీ మార్నింగ్ ఒక త్రీ త్రీథర్టీ టూ థర్టీయో ఎంతో సంథింగ్ ఫోర్ లోపు దిగేసాం ఫోర్ కంతా రెడీ అయినాం అంటే సమ్థింగ్ ఆ ట్రైన్ కుడా దిగేసి రె ఎళ్లగానే ఫ్రెషప్ అయ్యి స్టార్ట్ అయినాం గీరి ప్రదక్షిణకి అప్పుడు మార్నింగ్ అంతకి స్టార్ట్ అయిన వాళ్ళం ఆ అదంతా చేసి కిందకి మధ్యాహ్నం వన్ కాంత మరి దర్శనం కూడా అయిపోయి బైటకొచం
ఆహా మీరు రూమ్ తీసుకున్నారా లేదంటే
అది రూమ్ మేం కాలీ చేసినం మేము ఒకటి. ఆహ్ ఆహ్ మావి అవి కొన్నేమో షట్. చ్రాలు ఉంటాయి అందులో తీసుకున్నా. ఆహ్ మేమింకా రూమ్స్ కూడా ఏమి లేదు. జస్ట్ మేము ఒక జస్ట్ ఫ్రెష్ప్ కి మాత్రమే అనేసి. ఒకటి ఉంటది ఒకటి ఆహ్ అక్కడ స్టే కూడా ఏం చే. చేయం కాబట్టి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలనేసి వెళ్ళాం. అక్కడ ఆన్ ద వే లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకటి. ఆశ్రమ వస్ ఆహ్ ఆశ్రమం వస్తుంది అది గుర్తు లేదు. పేరేమో.
ఆహ్ నాకు కూడా గుర్తు రావడంలో పోయినా కానీ నేను ఇంకోసారి. పోవాలా ఫ్రెండ్స్ తో గానీ అట్లా. పోవాలనే అనుకుంటా ఉన్న ఆన్.
చాలా ఎక్కువ ఉంటాయి.
ఆహ్ నెమ్మలీలు ఆడనే. రాదు కాని తిరుపతి కొండకెల్లే దగ్గర కూడా చానా ఉంటాయి అసలు.
ఇంకొకటి తెలుసా మనం ఉన్న ఇక్కడ ఉంది కదా మనం. ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం. కొంచెం దూరంలో ఒకటి కొండ ఉంటుంది అనమాట. ఒక కాలేజ్ దగ్గర ఒకసారి మేము అక్కడికి వెళ్ళినాం నేను ఇంకొక. వెళ్ళాము దర్శనం చేసుకోవడానికాని రిటర్న్ వస్తున్నప్పుడు మొత్. మొత్తం ఇట్లా రోడ్డుకి ఈ ఈ పక్క నుంచి అటుసైడుకి ఎన్ని పికాక్స్ వెళ్తున్నాయో.
అవునా ఆహ్.
ఇట్లా ప్చ్ అవి ఇట్లా ఏమంటారు ఫెదర్స్ ను ఇట్లా ఓపెన్ చేయలేదు.
నార్మల్గా తొందరగా అవును అవునులే. అదిగినే ఓపెన్ చేసింటే ఇంకా నువ్వు అది తీసుకుండే దానివి. కిందపడిపోయింటే ఆహ్.
ఇంకొకటి మొన్న కూడా. రీసె ఆహ్ రీసెంట్ గా ఒకసారి ఎప్పుడు మొన్న ఒకసారి ఈ. శనివారం గుడికెళ్దామనేసి అనుకున్నా కానీ ఇక్కడ మనం ఉన్న. చోట గుడి ఆరు పైన ఓపెన్ చేస్తారు. అందుకనేసి నేను ఇక ఆ గుడికి వెళ్ళాను. అక్కడికి పైకి వెళ్తున్నా అదే ఇందాక చెప్పగదా కొండ మీద అని. అక్కడికి వెళ్లాను అన్. అనమాట అవి ఫుల్ అరుస్తాన్నాయి కానీ ఎతికి. బండి పక్కకి ఆపి ఎతికినాం ఎక్కడైన కనిపిస్తదేమో చూద్దాము అని.
ఓకే రేపు శనివారం కదా రేపుబో లేకుంటే అంత.
అంటే కూడా అంటే నాకు కూడా వేలద్దామనుకుంటున్నా.
ఆహా.
ఇకా మళ్ళీ. శనివారం కాకుండా మళ్ళీ ఈ మధ్యలో కూడా ఎప్పుడో పోయినా గుడికి.
మీరేక్కువ గుడ్లోకి పోతారులే బాగాలే.
ఆహ్ అవును అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అరుస్తా ఉన్నాయి ఎత్. ఎతికినాము కనప. పోయినప్పుడు ఒక్క ఒక్క ఆహ్ ప్లేస్ లో. సౌండ్ వచ్చింది ఇప్పుడు దానికన్నా కొంచెం ముందరికి కొంచెం లోపలికిట్లా వెళ్ళి ఇది చూడచ్చు కానీ అవసరమా ఎందుకు
ఎందుకులే అంత రిస్క్ తీస్ అక్కడ నేను గుడికి పోదామంటే పోకూడదా మా అబ్బాయి చనిపోయినాడు అందుకనేసి ఇంకా ఏదో ఉంటాయి కదా లా సెవన్ డేస్ అన్ని డేస్ ఓ పదకొండు రోజులు పోకుండా ఆ అంటూ ఉంటది పెద్దంట అయిపోయినంక వెళ్ళొచ్చు
ఉ అట్లా అయినంక కూడా ఒక సంవత్సరం వరకు టెంకాయ కొట్టకూడద మరి
ఆ ఏమో నాకంత తెలీదు కానీ అమ్మాయిలు ఏమంత పాటించరు అబ్బాయిలు అయితే ఖచ్చితం
అంటే అది పెళ్ళి అయిపోయింది అనుకో అమ్మాయిలకి వాళ్ళకి సంబంధం లేదు అనమాట జస్ట్ వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ అట్ల ఉంటది అంతే ఆ తరువాత నార్మల్ గుడికి పోయి కొన్ టెంకాయ కొట్ ముడుపులు ఇవ్వచ్చు కానీ పెళ్లి కాకుండ వరకు చెయ్యకూడదు అనమాట లైక్ పాటించాలి
ఆ పాటించాళ్లే ఉ అసలు వర్షం పడేలా ఉంది కదా అసలు ఈ రోజు
ఏమో మాకు ఇక్కడ కొంచెం అంతా కొంచెం అంత అట్లా ఏం లేదు లైక్ నార్మల్ నార్మల్ గుంది అంతే
ఆ నాకేందో ఇడా వర్షం పడేలాగా ఉంది అనిపిస్తాంది
కొంచెం మామూలుగానే ఉంది అంటే అట్లాని చల్లగా లేదు అలాని ఉడుకు లేదు
ఎందో వేడి వేడిగా ఉంటంది కదా
అసలు ఇప్పుడు అప్పుడే ఎండాకాలం కూడా వెలిగిపోతా ఉంది అయినా కూడా ఇం
ఇంగా ఉడుకు
ఫ్యాన్ వేసుకుంటే చలి పెడుతుంది ఫ్యాన్ వేసుకుంటే రాత్రి
మా హాస్టల్లో ఏ సివుడు లేదు కనీసం
ఆ మా హాస్టల్లో ఏసీ ఏం అవసరం వేరు ఇక్కడ ఈ వాతావరణంకి సరి పోద్ది ఏశీ లేకున్నా కానీ కొంచెం ఎండాకాలంలో కొంచెం కష్టమే ఇంక ఎన్ని రోజులుం మనమైనా ఇక్కడైనా ఇక్కడ ఏ హ పీజీస్ లో కూడా లేదనమాట అలాంటి
చిన్నప్పుడు ఎప్పుడైనా పడ్ బయట ఆ మిద్ది ఫైనా అట్లా పడుకొని చుక్కల్ని చూస్తా పడుకున్నాము అట్లా ఎంచుకుంటా అన్నావా ఎన్ని చుక్కలు ఉంటా
నేను అట్లా ఒక రెండో చిన్న మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనీ ఎప్పుడు పనుకోలేదు మా అమ్మమ్మ వా మా అమ్మ వాళ్ళ అమ్మమ్మయి ఊరుంటుంది కదా అక్కడ ఒకసారి పోయినా పోయినాంలే నాకు గుర్తు గుర్తులేదు ఎక్కువ చిన్నగా ఉన్నా చాలా అప్పుడు ఒకసారి బయట పోయినా మేం పైన పడుకున్నాం ఇట్లా నైట్ అది పడుకోనింది కూడా నాకు గుర్తుకులేదు ఇక్కడ అంతే లైక్ ఇట్లా వ్యూ అదంతా మార్నింగ్ లేసి చూసె ఆహా మార్నింగ్ లేస్ చూసేసరికి ఎవరు లేరు నా పక్కన అందరు ఎళ్ళిపోయినారు లేసి కోతు దాని పూలు కోతులు వచ్చి ఇట్లా పేన్లు చూస్తాయి చూడాల చూసినాయం
నాకైతే తెల్సా చిన్నప్పుడుయితే చిన్నప్పుడు కోతులు అయితే తెల్సా నేను షార్ట్ వేసుకోన్నానా పింక్ కలర్ది ఆ గుడ్ గుడ్లు తీసుకొని వచ్చినం పైన మా ఇల్లు అదేం చేసింది కో మళ్ళా క్లిబ్ ఉంటది కదా అంటే చిన్నప్పుడు ఏందో క్లిబ్బలన్నీ వెరైటీ వెరైటీ గా ఫ్రూట్స్వి అట్లా క్లిబ్లు పెట్టుకుంటాం కదా మనం అట్లా జుట్టుకు బెట్కొ ఆ అట్లా జుట్టుకు పెట్టుకొన్ ఉంటే అది ఇట్లా లాగి ఆ షార్ట్ లాగింది తెల్ అసలు చిన్న పి పిల్ల కోతది నాకు ఇప్పుడే గుర్తుంది అట్లా కోతులు బళ్ల్ళ అల్లరి చేస్తాయి మా పక్ పక్కింటి ఆంటీ వాళ్ళు బయట పడుకొన్నారు ఒకసారి పడుకొని ఉంటే ఆ అక్క ఏంది పొద్దు పొద్దు అక్క ముఖానికి ఏందో పూసుకోనింది
ఆ కోతి చూసి భయపడి కొట్టేకొచ్చిందా
సరింగ దోమతారు కట్టుకోంటే దోమతర లోపలికి వచ్చినాయి కోతులు ఆ వ ఆ క రాత్ రాత్రి లేదు రాత్రి పూసుకొనింనింది పొద్దునకి కొతులు వచ్చినన్నాయి రాత్రి పూసుకొని వాళ్ళమ్మ వాళ్ళే భయపడిపోయిన ఇద్దరు చూ
అయినా అంతసేపు ఏం పెట్టుకోరు కదా
ఆహా నేను అనేది రాత్రికి రాత్ త్రి భయపడ్ననారు పొద్దున్కి కోతలు వచ్చినాయ్ కోతులోచ్చి దోమతర్లేకి దూరుపోయినై దూరి ఇంగ పేలు చూస్తనాయ్ నీకు చూసినట్టే
అయ్యేమో అది ఒకటి అయితే ఒకసారి కర్నూలు లో పెళ్లి ఉందనేసి పోయినాం అసలు వాళ్ళ అదె ఆ ఫ ఆ ఫంక్షన్ హాల్ ఎలా తీసుకున్నారో ఏమో తెలిదు కా కానీ అది ఇంకా కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతాంది
ఉ
అంటే మీ పీజీకి బయట అంతా ఎట్లా చేస్తునింట్రి అప్ అప్పుడు మీరు లోపల ఉన్నారు కానీ బయట జరుగుతుండే కదా సేమ్ అట్లా ఒకసారి ఏమైంది ఆ పెళ్ళి ఆ రోజు ఇంకా కొంచెం ముహూర్తం లేట్ ఉందనమాట దానిక్ ముందు మేము పొద్దున్నే నే లేదు అక్కడ ఏదో ఒకటి మంచి ప్లేస్ ఉంది ఈ టూరిస్ట్ ప్లే ప్లేస్ అంటే వెళ్ళినాం
ఉ
నాకు ఇంగ అక్కడది వ్యాన్ సెట్ అవ్వలేదు నాకు వామ్ థింగ్స్ అయినాయి నేను ఇంకా ఫస్ట్ స్ట్ ఇంగ వస్తానే రూమ్ కెళ్ళిపోదామన్ కీస్ తీసుకొని ఎళ్ళిపోయినా అహ కీస్ కాదు ఆల్రెడీ ఉన్నారు ఆ రూమ్ లో పైకి ఎళ్ళిపోయినా లో ఫంక్షన్ హాల్లో లోపల్లో ఉన్న షెప్స్ కాకుండా ఇట్లా బయటకు ఆర్డర్లో ఉన్న షెప్స్ ను మంచిపోన ఒక్కదాన్నే
ఒక్కదానివే పోయినావా భయం లేకుండా ఆహ
అప్పుడు ఏమైంది ఫుల్లు చాన కోతులు ఉన్నయ్ నేను ఫస్ట్ దాళ్ళని చూడగానే అరిచేసినా గట్టి గట్టిగా అవి అట్లనే నా వెంట పన్నాయి
అయ్యో పరిగెత్తినవా ఎట్లా లేదంటే అమ్మ అమ్మ అని ఏడుస్తనావా
అది పెద్ద పిల్లనే అప్పుడు ఒక స ఎయిట్ త్ నైన్ ఎయిత్ సెవెన్త్ అలా ఉంటా
ఆహా ఓకే
ఆ ఏ ఏ కాదు కాదు ఇంకా ఎక్కువే నైన్త్ అయిపోయక వస్తా ఉంటది ఉ ఫుల్ మిద వచ్చేసినాయి ఏజ్ ను చూడు అసలు మళ్ళీ పెళ్లి లో కూడా పోలా నేని జ్వరం వచ్చేసింది నాకు అంత భయపడిన
ఆ డాగుడు నిద్దర వస్త అన్నట్టుంది
సరేలే ఇంక పనుకు
ఆ సరే అయితే మరి ఉంట బయ్